హలో
హలో హా వినిపిస్తుంది ఏం చేస్తున్నావు?
స్తున్నావు
ఏం లేదు ఖాళీగనే కూర్చున్న.
తిన్నావా
ఆ ఇంకా తిన్లేదు తినాలి
ఎల్లలే నువ్వు ఎక్కడికి ఈ రోజు?
దేనికి
ఈరోజేమ్
ఓ అవునేమో తెలంగాణ ఫార్మేషన్ డే కదా? మా డాడీ ఎల్లిర్రు, మా డాడి వాళ్ల హాస్ట వా. అంటే మా పక్కన స్కూల్స్ ఇవన్నిట్లో సెలబ్రేట్ చేసిర్రు.
కున్నోడు కాల్నీలోలో
అవునవును అవును ఉంటాయి, ఉంటాయి ఇక్కడైతే.
మళ్ళీ ఈ రోజె అసలు స్కూల్స్. ఈ రోజే రిఓపెన్ అని అంతకుముందు పెట్టారు గాని, ఎందుకో మళ్ళీ ఎండల వల్ల టూవేల్. కి పోస్ట్ ఫోన్ చేసిర్రు
హ జూన్ సెకండ్ కే తెలంగాణ అవతరణ దినోత్సవం, రోజే ఎప్పుడు స్టార్ట్ అయ్యేవి. మళ్ళీ జూన్ టువెల్వకే రీఓపెన్ పెట్టిర్రు.
నేను నేను వెళ్ళిన ఫ్లాగ్ హోస్టింగ్ కి.
అవునా వెళ్లినవా? ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి.
తీసుకొనేళ్ళిన వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చారు.
ఆహా
మ్మ్ నాకు మాకేమో లడ్డు ఇచ్చారు. కొంచెం సేపు ఉండి వచ్చిన మాఇంటి పక్కనే గ్రౌండ్ ఉంటది.
అవునా
ప్లే గ్రౌండ్ ఉంటది ఎప్పుడైనా అక్కడే. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అక్ అక్కడే చేస్తారు ఈ పక్కనే కదా! షాప్కేళ్తున్న వెళ్తుంటే పిలిచారు అక్కడ కొంచ్ ఇగ ఆ టైంకే ప్లాట్ హొస్టింగ్ అయిపోయింది కొంసేపు మాట్లాడారు . చేర్ తిన్నా వచ్చిన
మా డాడీ వాళ్ళ హాస్టల్ల్లో కూడా ఉంటే. మార్నింగ్ ఫైవ్ కే లేసి వెళ్ళిర్రు అన్నట్టు అక్కడ వాళ్ళ హాస్టల్ వార్డను. ఆ అంటే డిస్టెన్స్ దగ్గర మా దగ్ గ్గర కాదు హాస్టలు వేరే ప్లేస్ లో అన్నట్టు అందుకనే నే ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని చెప్పేసి పొద్దున్నే ఎల్లిర్రు. వచ్చేస్తది ఒక టెన్ వరకు తెలంగాణ ఇప్పుడు వచ్చి టువల్ ఇయర్స్ అయితుంది
అవును.
ఫస్ట్లో ఎట్ల ఉండేది అంతా బానిస బతుకులు అంటే అంతా అంతా బానిసా కాకపోయినా ఆంధ్ర దాని మీద డిపెండయ్యి ఉండే వాళ్ళం
ఇంటర్లో ఉండేదని అన్నట్టు
ఆ అవును ఆ నేను కూడా స్కూల్లో ఉంటే స్కూల్లో ఉంటే ప్రతి దానిక్ తెలంగాణ బంద్ ఈ రోజు తెలంగాణ బంద్ స్కూల్ కచ్చి మరీ వాళ్ళు బంద్ చేసి ఆ
పోయేవాళ్ళు
మస్త్ అనిపిచ్చేది
మాకు నేను సిఈసీ అన్నట్టు మ్యాస్ మ్యాస్ సబ్జెక్ట్ వాళ్లను నేను బైపీసీ వాళ్ళనేమొ వా రెగ్లర్ గా క్లాసెస్ అయ్యేటియి
ఆహా
మమ్మల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు ఊకే లాలీకి నడవలేక వద్దు ఉండ్ క్లాస్ కూర్చున్నామన్నా అట్లా కూడా కూర్చుండకపోయే వాళ్ళు ఒకసారి అయితే వన్ మంత్ ఇచ్చిర్రు దసరా అప్పుడు
అవునవును అవును ఇది ఏంటిదంటే స్కూల్ కి పోయినాంక వాళ్ళొచ్చి బంద్ చేసి మనం ఇంటికి వెళ్తాం చూడు అప్పుకి మస్త్ అనిపిస్తుంది అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడే బంద్ అన్ని చెప్పకుండా స్కూల్ కి వెళ్ళినాంక వాళ్ళొచ్చి ఏఎస్ఎఫ్ వాళ్ళు బంద్ చేస్తారు అవును ఎంతో కాని బా మంది కష్టపడి అమర వీరులు అందరూ ఆ పె ట్టోళ్ళు పోసుకొని చనిపోయిండ్రు అవును
ఇంకా విన్నప్పుడు అలా బలే అనిపిస్తది
నేన్గూడా ఇప్పుడు ఆ పాట వింటుంటే భూతల్లి బిడ్డలం ఆ
ఒక మూవీ కూడా వచ్చింది తెల్సా?
మూవీ యా
అందులో ఒక సాంగ్ ఉంటది బాగుంటది.
అవునా నేమొ మూవీ తెలీదు
ఇప్పుడు ఆ ఉమ్ వాళ్ళ మమ్మీ కూడా ఏదో పోస్ట్ ఇస్ ఇస్తానన్నారు ఇచ్చారో లేదో శ్రీకాంత్ చారి అయితే తను గోరం కదా అసలు
అవునవును అట్లా ఎంతో మంది జని పోయి ఎంతో మంది త్యాగం చేస్తేనే ఈ రోజు మనం ఇట్లా ఉన్నాం మరి
అ
ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ గానీ ఏదైనా ఓకే కరెంట్ గూడా
అవును
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అచ్చినాంక మొన్న ఇల్లులు ఇచ్చింది ఓకే కాని మన ఆ బీఆర్ రెస్పి బాగుండే
అవును. అప్పుడు ఉన్నప్పుడు అందుకని తెలంగాణ ఉన్నప్పుడు కొంచెం ఏంటిది మన టెట్ డిఎస్ నోటిఫికేషన్స్ అవి రాలేదు బాగా జాబ్స్ అనేది బాగా ఇబ్బంది అయింది కదా
ఆ అవును అది కుడా కరెక్ అంటే రైతులకు ఇట్లా ఎక్కువ యూజ్ ఉండేది అప్పుడు ఇప్పుడు దీనికి ఎక్కువ ఇస్తుార్రో లేదో గాని జాబ్స్ ఎక్కువ ఇస్తున్నారు అన్ని నోటిఫ్
జాబ్స్ మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మి కార్డ్ అని
అవునవును టూ ఇయర్స్ అయితుంది ఫ్రీ బస్ రన్ అయిి ఇప్పుడు మల్ల ఆధార్ కార్డు కాకుండా కార్డు
మహాలక్ష్మి కార్డు ఉంటేనే ఇస్తానంట కదా ఇప్పుడు జూన్ సెకండ్ నుంచి ఈ రోజు నుంచి
అవును అప్లై చేసిరా మరి
లేదు మనం ఎప్పుడేళ్తేాం ఎక్కువ వెళ్ళాము చూద్దాం వెళ్ళినప్పుడు తీసుకుందాంమని అక్కడే ఇస్తారంట కదా బస్ స్టాండ్ లోనే ఇస్తారంట కదా
అవునా ఏమో తెలియదు
బస్టాండ్ లో ఇస్తారని కూడా విన్నా ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఎస్తారంట కదా
మా లీవిక్క
మ్
ఈ జూన్ సెకెండ్ నుండ
అవును జూన్ సెకండ్ నుంచి కాదు ఇగ ఏం చేస్తాడంటే అరు నేళ్ళ ముందు వేస్తాడు ఇగ మనం మనం అన్నీ వన్ మన ఓట్లన్నీ ఆయనకే పడాలని
మళ్ళా ఎలక్షన్స్ ముందు వేస్తాలన్నట్టు
అవును
అహ ఈ మన తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు నిను మనం ఇక్కడున్నా కూడా మనము అక్కడ ఉన్న విజయ్ కోసము ప్రేర్ చేసుడు
అవును కానీ భలే అసలు అతనికి లక్కీ ఆ అసలు ఆ ఎందుకంటే ఎన్ని రూమర్స్ ేషలు త్రిషా గురించి చెప్తే ఓడిపోతరనుకున్నం గని గెలీచ్ చడు
దానికన్నా ముందు ఎంతో మంది రజనీకాంత్ గాని వీళ్ళు గాని పోటీ చేసిరు కానీ నీ ఎవరు గెలువలే ఈ విజయే అవునవును విజయే గెలిసిండు నేను విజయ్ది అయితే ఆ రోజు అయితే ఊకే ఆయన ప్రమాణ స్వీకారం మళ్ళా ఈ మధ్యలో ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ వచ్చింది ఘోరం మెజారిటీ తోటి గెలి గెలిచిడు కాని మళ్ళా గ్యాప్ వచ్చింది లాస్ట్ కి ఆయన ప్రమాణం చేసేటప్పుడు చూడాలని చెప్పేసి టీవీ పెట్టి మరి కూర్చొని చూస్
నేను కూడా చూశాను ప్రమాణ స్వీకారం అప్పుడు
మ్ తమిల్ కదా వాళ్ళది అక్కడ మ్ ఈ రోజాయి అన్నిీ తెలంగాణ అవతర దినోత్సవం స్టేటస్లే మోగుతున్నాయి అవును ట్వెల్వ్ ఇయర్స్ అయితుంది
అవును ఇంకా గేమ్స్ ఇష్టమా
అవునవును గేమ్స్ చిన్నప్పుడు ఆడిన ఇప్పుడు అంత తగ్గినయంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్
ఔట్ డోర్ గేమ్స్ షెటిల్ ఇవేమాడ అ క్య షెటిలే షటిల్ అంటే అవుట్డోర్ గేమ్ కా ఉ ఉ
లో గుర్తుంద అష్టచమ్మ ఇవి
అష్టచమ్మ పచ్చీసు పుల్లి పులి మేక ఇంట్లో ఆడుకున్నవి ఎండ కొడుతుంది చెట్
అవును పిల్లలకు నేర్పిడ్రా మరి ఆ ఆటలు
అష్టచమ్మ ఆడచ్చు
ఆ మన ఆటలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నోళ్ళ
ఇప్పుడు ఆహా ఇప్పుడు అవి ట్రెండ్ అయితున్నాయి
అవునా ఏది అష్టచమ్మల
అష్ట చెమ్మ తొక్కుడు బిల్ల ఆ కచ్చగవ్వలు
అవున మరి ట్రెండ్ అయితున్నాయా
ప్పిస్తున్నారుడా ఆ ట్రెడిషనల్ గేమ్స్ లాగా మా మా ఉ ఉ మ ఆ పాప వాళ్ళు స్కూల్లో నేర్పిస్తారు అన్నట్టు తొక్కుడు బిల్లా అన్న అష్ట
ఇవన్నీ నేర్పిస్తుర్ర
నే ఎప్పుడన్నా నేర్పిస్తరు
అవునా పీఈటీ పిరియడ్లో
వీటి వన్ వాళ్ళకి వన్ పీరియడ్ గేమ్స్యే ఉంటాయన్నట్టు అలా
అవున
ఉ వాళ్ళకి ఇవన్నీ తెలియ మన ట్రెడిషనల్ ఇన్ తె ట్రెడిషనల్ గేమ్స్ తెలియాలి అని స్పెషల్ గా వాటి మీద ఫోకస్ ఏం లేదు గని తెలియాలి దీనిది ఈ గేమ్ ని ఇలా ఆడతారు అని ఉ
ఇది వ డయాస్ పాముది ఉంటది కదా
రకుడ
ఉ అవును అది బాగుంటది
అవును ఉ బిజినెస్ తెల్సా బిజినెస్ అడచ్చా
బిజినెసా ఏమో తెలువదు
అయ్యయో
దే దెంతోటి ఆడతారు ఎట్లా
అ ఏంటి దానికి ఒకటి ఉంటందన్నమాట హౌజెస్ ఒక సేమ్ ఇది ఏంటిది ఇది స్నేక్ అన్డ్ లాడలా అని ఒకటి వస్తది
ఆహహ అవును
కోవాలి మనం
ఏమో తెలివది గాని జాతరలో పోయినప్పుడు డాక్టర్ బొమ్మలు మనం ఆడుకునే కిచెన్ వస్తువులు ఇవి కొనుక్కునే వాళ్ళం ఇప్పుడైతే అయినా పోతే పిల్లలు అది ఇది కొని అని అంటారా
ఉహు ఎందుకన్నారు అడుగుతలేరా అడుగుతున్నారు అన్నీ అడుగుతరు ఎన్ని ఉన్ ఎప్పుడు ఏ జాతరకు పోయినా ఇబ్బందే అవి మళ్ళీ అవి అవి మళ్ళీ యూజ్ అవుతాయా అసలు యూజ్ అవ్వడానికి కూడా అట్లా
అది వల్ బోరు కొట్టే అంత సేపు యడ
ఏమి ద్ధం లేదు మా పాప మొన్న బోలుకొనిమని బోల్లుగొనిమని అడిగింది కొనిచ్చినాను ఏ ఒక త్రీ డేస్ ఆడింది అంతే
అంతే ఇక అవన్న పక్కకు పోతాయి అట్లనే ఆ
బోడు కావాలి అంటే బోర్డు కొనేసినా దాన్ని ఒక త్రీ బ్లాక్ బోర్డు మార్కర్ లాగా ఈ టూ ఇన్ వన్ అన్నట్టు
ఆహా
అది కొనిస్తే అదీ అంతే
అంతే ఇక లాస్ట్కవి అమ్ముడే పాత ఇన్ప సామాన్లకు కనీగా
బోల్లాట ఆడినావా చిన్నప్పుడు
ఆడినా ఆడినా ఈ ఆకులు ఉంటాయి కదా చెట్ల ఆకులు అవే మనీ లెక్క జేసి కూరగాయకి పోయి అవి ఇవి వండి తెేచ్చుకునే వాళ్ళం
ఏ చిన్నప్పుడు ఆటలు అంటే ఇప్పుడు ఆడతామా అవన్నీ
అ అవి అడలేం రీల్సొస్తున్నాయ్ రీల్స్ అదనే ఇంకేంటంటే ఈ చిన్న పిల్లల్ని మనం తీసుకుపోయేటప్పుడు ఐస్ క్రీమ్ బండి ఆయన సౌండ్ జేత్తాడు విన పడకుండా వీళ్ళు ఇయర్ ఫోన్స్ పెడతారు
కానీ ట్రెండ్ అయితున్నాయ్ అన్నీ అప్పుడియన్ని
అవును ఇవి బావుంటాయి కొన్ని
ఇప్పుదు అన్ని బ్లౌజ్ డిజైన్స్ మగ్గం కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్ని ముగ్గులు కూడా ట్రెండ్ అయ్ తున్నాయి లాస్ట్ కచ్చేసరికి వాటిని కూడా వాటి మీద వేస్తున్నారు
ముగ్గులు మనయ్ చుక్కల ముగ్గులు తిప్పుడు ముగ్గులు అవి ఏస్తున్నారు
స్తున్నారు
డిజైన్స్ అన్ని ఇప్పుడు పాతయే కొత్తగా అయితున్నాయి అన్నట్టు
మ్
తిన్నవా మరి నువ్వు
ప్పయింది తినాలిగా తింటాను
హా తిను మరి నేను గూడా తింటా
మ్ సరే ఓకే మరి
హా సరే బాయ్ ఆ బాయ్